హలో హలో హలో
హలో నమస్కారం అండి
ఆ నమస్తే అండి బావున్నారా
బావున్నాం బాగున్నాం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంకా పర్కొచ్చి పార్క్ లో కూర్చొని ఉన్నాను
ఆహ
అక్కడ ముందు సిగ్నల్ సరిగా లేవు అందుకని చెప్పేసి ఇకా ఫైవ్ ఒక టెన్ మినిట్స్ పార్క్ లో కూర్చుందంలె అని చెప్పేసి పార్క్ లో కూర్చున్నానండి
ఆహ ఓకే అండి
ఈరోజు మాకండి క్లైమేట్ అయితే సెవెన్ ట్వంటీ వరకు ఎండగానే ఉన్నదండి సెవెన్ ట్వంటీ తర్వాత సడన్ గా క్లైమేట్ డల్ అయిపోయింది సడన్ గా ఫుల్లు గాలి ఓచ్చేసిందండి
ఇప్పుడు కూడా అట్లే ఉందా
ఇప్పుడు మళ్ళీ ఉంబరంగా మారిపోయిందండి
అయ్యో పడుకునేటప్పుడు చల్లగుంటే చాలు అసలు బా నిద్రొస్తది నేన అట్లే అండి పొద్దున్న ఆస్ అసలు వాకింగ్ కి పోవాలనుకుని లే లేకపోతున్నా వర్షాలు పడుతున్నాయి కదా అక్కడ బుర్ద ఉంటది అదొ కటి ఇంకా చల్లగా ఉంటాది వాతావరణం
ఇప్పుడేదో ఒక క్లౌడ్ వస్తుందంట అండి అదంతా పాకిస్తాను ఇంకా ఉత్తరప్రదేశ్ రాజస్ స్థాన్ ఇక్కడంత కవర్ అయ్యెంత పెద్ద క్లౌడ్ అంటా అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే పెద్ద క్లౌడ్ అంట అండి అది
మ్
అదీ స్ప్రెడ్ పై హిమాలయస్ ని హీట్ చేస్తది తర్వాత రివర్డ్స్ లో వస్తది కదా అప్ ఇంకా ఆంధ్ర ఇక్కడ అంతా ఫుల్ వర్షాలు పడతాయండి
మ్ హు అండ్ పాకిస్తాన్ క్లౌడ్ మన ఇండియాకు వచ్చిందా
లేదండి ఈ మేఘాలు ఉంటయి కదా అండి మాకు సైడ్ అరేబియన్స్ ఎనా అరేబియన్స్ సైడ్ నుంచి ఇలా వచ వస్ వచ్చాయి అది పా తన్ సైడ్ నుంచి పోయాయి అట్నించి ఎళ్ళేసి సక్కంగా చైనా సైడ్ కి ఎళ్తా ఉన్నాయి కానీ మనకి హిమాలయస్ ఉంటాయి కదాండి హిమాలయస్ దగ్గర డాష్ కొట్కొని
చ అదే క్లౌడై పోతుందని
న్యూస్ లో చూసానండి ఈరోజు
ఆ హా
ఆ క్లౌడ్ శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి కదా అండి అవి చూసున్నాను చాలా పెద్ద క్లోడ్ అండి అది స హిమాలయ్ సైడ్ రూట్ లో పోయి మళ్ళ అక్కడ డీ కొట్టుకోని మళ్ళీ యూటర్న్ తిరుక్కోని మళ్ళ మన ఇంకా హోల్ ఇండియాకొస్తాయండి అవి
అవునులేండి
ఇంకా వచ్చినప్పుడు అలా క్లౌడ్ బస్ జరుగుతది ఇంకా బా పెద్ద పెద్ద వర్షాలు పడతాయండి
హుహు
మాకు ఇక్కడైతే యాక్టువల్ గాఅయితే వర్షం పడుతదో ఎప్పుడు వాన పడుతదొ లైక్
వినిపియట్లేదు
కూడానా ఇప్పుడు
హలో అది కాదు నేన్ అనేది సో వర్షం పడతదో
మ్ ఆ అవునండి తెలియదెవరికి హాలో హాలో హాలో
ఆ హలో అండి అది నెట్వర్క్ కట్ అయిపోయింది మీ సిగ్నలో హలో అది వైఫై ఆటోమేటిక్ గ కన డిస్కనెక్ట్ అయిందండి
మీరు ఒక్కటి వాడండండి మీరు రెండు ఆటోమేటిక్ గా పెట్ట గానీ
రెండు పెట్టాలా
రెండు పెట్టమాకండి ఒకటే పెట్టండి ఏదైనా వైఫై కానీ మొబైల్ నెట్వర్క్
ఒక్కటే పెట్టాను వైఫైయే పెట్టాను మొబైల్ నెట్వర్క్ రాదు మ్మ్ ఏం చేస్తున్నారండి మీరు
అదే వాకింగ్ లా అని చెప్పా కథ వాకింగ్ చేస్తూ ఇంకా కూర్చోని పార్క్లో కూర్చుని ఇక్కడా అమ్మాయిలు ఉంటారు వాళ్ళు గేమ్స్ ఆడతా ఉంటే చూస్తా ఉన్నానండి
అవునాండి నేను వాకింగ్ కి పోక దాదాపు పది రోజులు పైగా అయిందండి వర్షం పడుతుంది రోజు చలికి అసలు లేబుద్ది కావట్లేదు
నేను వాకింగ్ చేయకుంటే నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి నైట్ అంతా
అందుకేమో అండి నాకు ఈ మధ్య అసలు కాళ్లు నొస్తున్నాయి
అవునండి కాళ్ళ నొప్పులు ఒస్తాయ్ ఆ నిన్న నేను వాకింగ్ చేశానండి కానీ నిన్న ఎందుకో నాకు చాలా నో ప్పులు వచ్చాయి నైట్ అంతా సరిగా నిద్రలేదండి
మీరు ఎంత సేపు చేస్తారండి వాకింగు
ఒక హాఫ్ అన్ అవర్ అండి
అంటే ఫాస్ట్ గా నడుస్తారా మీరు లేదా
ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడతానండి
ఆహా మీకు బాగా అలవాటా అండి వాకింగ్
అలవాటండి ఖచ్చితంగా చేస్తా
మీ రూమ్మెట్ కూడా వస్తారా అండి మీతో పాటు
లేదండి ఒక్కడినే చేస్తాను ఎవరన్నా ఎవరన్నా ఉంటే ఫోన్ మాట్లాడుతూ అలా వాకింగ్ చేస్తానండి అదొక్క హ్యాబిట్ అయిపోయింది ఇంకా ఎవరు వా ఎవరితో ఫోన్ లేకోకుంటే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తానండి
ఓ వాకింగ్ అయితే కంపల్సరీ వెళ్తారు రోజు మీరు అలాంటప్పుడు పాటలు పెట్టు కొని దేవుడు గీతాలు కానీ ఏవో ఒకటి పెట్టుకొని చేస్తే మీక ఇంకా టైం కూడా అనిపీదు బాగా ఎక్కువసేపు కూడ నడుస్తారు
ట్రై చేశానండి కానీ సెట్టవలేదు
అయిన మీరు చేసేది రోడ్డులో కాబట్టి కష్టం లేండి అవి పెట్టుకుంటే విని పీదు వెనకాల ఎవరు హారన్ కొడుతున్నారని కష్టం గ్రౌండ్ లో చేసే వాళ్ళకైతే ఇది బాగా యూస్ అయితాది
అవునండి చాలా మంది పాటలు పెట్టుకోనే చేస్తా ఉంటారు
అసలు రోడ్ లో చేస్తే అసలు అలా చెయొద్దు ఫస్ట్
మాకు ఇక్కడ బెంగళూరు క్లైమేట్ లో అయితే కొంతమంది చేస్తారండి మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంక పార్క్ వెళ్తారు పార్క్ లోకి వెళ్లి ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళ చేస్తా వాకింగ్ చేస్తా ఉంటారండి
అవునులేండి
కానీ మనకి ఇక్కడ సేట్టు కాదు
మ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
నాకు తెలిసినండి మా నాకైతే చెప్పాను కదా ఇందాక పాస్ కుడదుని చెప్పేసి వాళ్ళ టైమింగ్ ఇవ్వడం మాత్రం టెన్ టు టెన్ టెన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ వరక ఇచ్చానండి లైక్ మేబి ఆ టైం లోనే అయి అయిపోతుదేమో బ
స్లాట్ ఇచ్చినారు కాబట్టి మీకు
ఉమ్ స్లాట్ ఇచ్చారు కాబట్టి తొందరగా అయిపోతది అనుకుంటు
ఆ అంటే అందరికి ఒక్కొక్క స్లాట్ ఇచ్చింటారు కదా అట్లా అసలు అక్కడ మనకు పని ఫైవ్ మినిట్స్ పనే అండి ఏమి ఉండదు మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మనకు ఫోటో తీసి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు
రండి
డీటెయిల్స్ తీసుకుని ఏదో అండి అ అక్కడ కంప్యూటర్ లో ఎక్కిస్తారు ఏదైనా గంటకి నచ్చలేదు అవైతే టెన్త్ క్లాస్ మన ఇంటర్ మన డిగ్రీ మన ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఒరిజినల్స్
ఆధార్ కార్డులు ఒరిజినల్ నా దగ్గర లేదండి ప్రెజెంట్ అ ఆలోచించన్నా ఏం చేయలా అనేసి
అవును చేపించుకోండి చేస్తారు అదేము ఉంది అసలు
జిరాక్స్ తీసుకొని పోతే సరిపోదా
లేదు ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి చేస్తారు ఒరిజినల్ కూడా ఇస్తారు ప్రింట్
అవునా ట్రై చేస్తానండి రేపు వెళ్ళేసి
మీకు అది తెలీదా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎన్నైనా తీసుకోవచ్చు అని నా దగ్గర నాలుగు ఆధార్ కార్డులు ఉన్నాయి
అవునా అయితే చేయిస్తానండి వెళ్ళేసి
ఏందండి మీరు అసలు మరి ఇంత ఏం తెలియకుండా
ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకుంటాను ఇంకా టెన్త్ బర్త్ సర్టిఫికేట్ నా దగ్గర లేదండి ప్రజెంట్ సో అని చెప్పేసి ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఇంకా లేదని చెప్పసి నేను టెన్త్ అనుకున్నాను ఇంకా టెన్త్ ఇంటర్ ఇవన్నీ ఉంటాయి కదా బీటెక్ ఇవన్నీ ఇంక అవన్నీ తీసు పోతాను ఇంకా నేను ప్రసెంట్ ఎ అడ్రస్ లో ఉన్నాను అక్కడ ఆ అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలంటున్నారు సో నేను ఒక అది ఆధార్ కార్డు నేటివ్ కదండి కానీ నేను నేటివ్ లో లేను కదా
ఉమ్ ఉమ్ ఉమ్
అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉన్నట్లు వాళ్ళ రెసిడెంట్ అడ్రస్ ఉంటది కదా అండి లైక్ సపోస్ పీజీ లో ఉంటే పీజీ లో లేంట రెంటల్ హౌస్ లో ఉంటే రెంటల్ హౌస్ అలా తీసుకోని రమ్మన్నారు సో అని చెప్పేసి నేను పిజి కి స్క్రిప్ట్ అవి ఉంటాయి కదా రిసిప్ట్స్ అవి తీసుకొని పోవాలి అనుకున్నాను ఇంకా ఏ కంపెనీలో పని చేస్తున్నావొ ఆ కంపెనీ ఐడి కార్డు ఎవరిని తీసుకొనిపోవాలి అన్నారండి
అవునులేండి ఆధార్ కార్డ్ అయితే మీకు ఒరిజినల్స్ ఇస్తారండి ఇది ఉంది కదా మనకు ఆధార్ యాపు కావాలంటే యూట్యూబ్ లో చూడండి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సింపుల్ అస్సలు ఎంత ఫీప్టనో ఎంతో తీసుకుంటారండి
ఓకే అండి నేను రేపు చేయించుకుంటాను అయితే
మీరు పక్కా రేపు ఆఫీస్ అయిపోయినాక చేయించుకోండి అది మాత్రం అది లేకుంటే మీకు వృధా అయిపోతది నిజంగా మళ్ళీ మీరు డబ్బులు కట్ మళ్ళీ పోవాలి దాని వల్ల ఇంత చేయాల్సి వస్తది
మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కాదండి ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు కదా అది మ్యాచ్మామ్ ఎన్ని డేస్ పడుతది అండి
వారం లోపల వస్తారండి
వారం లోపు వస్తారా వ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ వీక్స్ కల్లా మనకి ఆధార్ కార్డ్ అదే వచ్చేస్తదండి పాస్పోర్ట్ అట్ట అయితే నాకు జూలై కల్ల వచ్చేస్తదండి నాకు ఆగస్టులో మా ఆపర్చునిటీ ఉందని చెప్పా కదా ఆకాష్ కి నాకు సెట్ అయితది అండి
ఆహ
ఆగస్ట్ కాకపోయినా సెప్టెంబర్ ఐనా ఓకే సెప్టెంబరు ఈ ఇయర్ అయిపోయే లోపు నేను వెళ్ళాలండి అదే నా కోరిక
ఆహా
టూ వీక్స్ టూ వీక్స్ అని కూడా కాదండి నాకు ఒక్క రోజు పోయిచ్చిన కూడా నాకు తృప్తే నండి
ఆహా నన్ను కూడా తీసుకోని వెళ్తారా అండి
తీసుకొని వెళ్తారా అండి మ్యాగ్సిమం మా కొలీగ్స్ వెళ్ళారు అండి ఢిల్లీకి వెళ్ళారు అక్కడ మెయిన్ ఆఫ్ తీస్తుంటే అక్కడికి వెళ్ళారు అండి అక్కడ వాళ్లు అయితే చాలా ఎంజాయ్ చేశారండి అటు చెడ్ సిమ్లాకి వెళ్ళారు అన్ని చోట్లకి వెళ్ళసి తిరిగేసి వచ్చారండి నేను అప్పుడు అనుకున్నానండి నిజ్యంగా చాలా మే ఆ ఛాన్స్ నేను మిస్ చేసుకున్నాను కదా అని చెప్పేసి
ఉహు
ఊ అప్పుడు ఆ టైం లో ఏమైందంటే ఆ మంచిగా మాట్లాడే పర్సన్ కావాలండి ఎందుకంటే లైక్ మనం పని చెయ్యొద్దు కానీ మనం పని చేస్తున్నట్లు నటిస్తూ మాట్లాడే వాళ్ళు కావాలి అక్కడ అందుకని చెప్పేసి ఇంకో పర్సనే తీసుకొని పోయారండి ఇంకా ఇక్కడ ఇది ఆయితే అట్లా కాదు కంప్లీట్ సెటప్ చేయ్యాల అనుకుంటున్నారు కాబట్టి బా ఫ్రెష్ గా బాగుంటాదండి
అవున్లే అండి
కానీ ఏమైతదో అది అర్థం ఆ ఉంటానండి